హలో
హలో
హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి చెప్పండి
ఆ అయితే మనం ఈరోజు ఆహారం గురించి మాట్లాడుకుందామ అండి
ఉ ఆ సరే అండి
ఆ అయితే ఇప్పుడు ఆహార విషయానికి వస్తే ప్రతి రోజు కూడా మ మనము కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు విటమిన్స్ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి అయితే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఎందులో ఉంటాయి చెప్తారా మీరు
కార్బోహైడ్రేట్లు ఎక్కువగా పొటాటోలు రైస్ లో ఇంకా రాడిష్ లో ఎక్కువగా కూరగాయలలో మనం చూస్తూ ఉంటాం
ఓకే అయితే అదే విధంగా మనకు మనకు కంటి చూపు బాగా కనబడాలంటే మనకు ఏ విటమిన్ ఉన్న ఫుడ్ని బాగా తీసుకుంటూ ఉంటాము అయితే ఏ విటమిన్ ఎక్కువగా ఎందులో ఉంటది చెప్పండి
విటమిన్ ఎక్కువగా ఫిష్ లో క్యారెట్స్ లో మిల్క్ లో ఆపిల్ లో మనం గమనించవచ్చు
అవునండి చాలా బాగా చెప్పారు మీరు అయితే అయితే ఆహారం విషయానికి వస్తే ముందుగా చూసుకున్నట్లయితే మనం ఉదయాన్నే లేస్తాం పొద్దున్నే ఉదయాన్నే లేసిన తర్వాత మనము ఇప్పుడు నా విషయానికి వస్తే అయితే ఉదయాన్నే లేశనం అంటే పొద్దున్నే లేేసి నేను వాటర్ తాగుత తాగుతుంటానండి అయితే వాటరు ఎంత తాగాలో మీకేమన్నా ఐడియా ఉందా
ఆ వాటర్ మనం రోజుకి ఒక ఐదు నుంచి ఆరు లీటర్లు తాగాలండి
ఆ ఓకే అండి అవును పొద్దున్నే వాటర్ మనం పరీగడుపున వాటర్ తాగాలి అయితే అదే విధంగా ఆ తర్వాత టిఫిన్ చేస్తూ ఉంటాం అంటే ఉదయాన్నే టిఫిన్ తింటూ ఉంటాము ఏదన్నా ఇడ్లీ కానీ దోశ కానీ ఆ వడా గాని ఇలాంటి ఆహారం తీసుకుంటు ఉంటాం అయితే కొంతమంది చిన్న పిల్లలను చూసుకున్నట్ల అయితే స్కూల్ కు వెళ్ళలే పిల్లలు ఆహారం తీసుకోకుండానే వెళ్తారు అలా ఆహారం తీసుకోకపోవడం వల్ల ఏమన్నా అనర్ధాలు జరుగుతాయా చెప్పగలరా
అంటే కొందరికి కళ్ళు తిరిగి కింద పడతారు కొందరికి చక్కెర వస్తాన అంటారు కొందరికి ఆ ఏం చేయడానికి కూడా వీలు అవ్వద్దు చేత కాదు తలకాయ నోస్తది కొందరికి ఇ ఒక్కొక్కరికి అలా అలా బాడీ బట్టి రియాక్షన్స్ చూస్తారు అన్నట్టు
అవునండి చాలా చక్కగా చెప్పారు అయితే అదేమీ అవునండి అవును ఓకే మీరు బాగా చెప్పారు అయితే అదే విధంగా ఇప్పుడు పిల్లల విషయానికి వస్తే కొంతమంది బయట ఆహారం తీసుకుంటారు బయట ఆహారం అంటే ఆ అంటే ఏదైనా టిఫిన్ సెంటర్లో గానీ ఆహారం తీసుకుంటూ ఉంటారు పిల్లలు ఏం ఆహారం తీసుకుంటారు వాళ్ళు బయట ఫుడు
జనరల్గా అయితే ఇడ్లీ వడ బోండా దోశ ఉట్టప్ప ఇంకా ఆ చపాతి పూరి పరోట అనుకుంటూ ఈ మధ్య బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారండి టిఫిన్ లో
అవునండి వెరైటీ వెరైటీ ఫుడ్ టిఫిన్ లో బ్రేక్ ఫాస్ట్ కు చాలా మంది తీసుకు ఉంటున్నారు అయితే అదే విధంగా ఇప్పుడు మనము ఆహారం తీసుకోవడానికి ముందు ప్రతి రోజు కూడా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకు కడుక్కోవాలి
ఎందుకంటే మన చేతులకి ఏమన్నా క్రిములు గానీ ఏమైనా బ్యాక్టీరియా ఫంగస్ కానీ ఏమన్నా ఆర్గానిజంస్ మైక్రో ఆర్గనిజమ్స్ ఉంటాయ అని చెప్పేసి అవి చేయని మన చేతి ద్వారా నోటి లోవలికి వెళ్ళద్దని చెప్పేసి హ్యాండ్ వాష్ చేస్తాం
ఓకే అది చాలా వాస్తవం ఎందుకంటే ఆ పిల్లల విషయానికి వస్తే వాళ్ళకి తెలియకపోవడం వల్ల చేతులు శుభ్రంగా కడు కోకపోవడం వల్ల వాళ్ళకు అనారోగ్య సమస్యలు అనేటి రావడం వాళ్ళకు వాంతులు కావడం విరోచనాలు అంటే హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అందుకోసమని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ చేతులని శుభ్రంగా కడుక్కోవాలి అయితే ఇప్పుడు పండ్ల విషయానికి వస్తే కొన్ని పండ్ల పేర్లు చెప్పండి మీరు
ఉం ఉం ఆపిల్ బనానా ఆ గ్రేప్స్ బెర్రీస్ స్ట్రాబెర్ర్రి ఇంకా ఆరెంజ్ ఆ ఇంకా మ్యాంగో ఆపిల్ ఫ్రూట్ వాటర్ ఆపిల్
ఓకే అవును మీరు పళ్ళు చాలా పండ్లల పేర్లు చెప్పారు అయితే కొన్ని పండ్లల్లో ఎక్కువగా విటమిన్స్ ఉంటాయి అయితే ఏ పండ్లల్లో ఏ ఏ విటమిన్స్ ఉంటాయి ఏమన్నా రెండు మూడు పండ్లకు అందులో ఏ విటమిన్ ఉంటుది అనే విషయాన్ని చెప్పండి
ఉం అయితే ఆపిల్ లో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటదండి తర్వాత పప్పాయలో విటమిన్ ఏ ఎక్కువ ఉంటది ఆ ఇంక ఆరేంజ్ లో విటమిన్ సి ఎక్కువ ఉంటది ఇంకా మ్యాంగో లో గుడ విటమిన్ సి ఉన్ను ఏ ఎక్కువగా ఉంటయి. ఇంకా గ్రేప్స్ లో గుడ విటమిన్ సి ఉంటది. ఇట్ల మనం గమనించవచ్చు.
అవునండి చాలా చక్కగా చెప్తున్నారు మీరు, అంటే ఆ పండ్ల గురించి గుడ, విటమిన్ల గురించి గుడ అసలు చాలా చక్కగా కరెక్టుగా చెప్తున్నారండి మీరు. అయితే అదే విధంగా చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపులు ఆ సినిమా యాక్టర్స్ ఉంటారు, అంటే హీరోయిన్లు సినిమాలల్లో ఆ హీరోయిన్ గా చేసే వాళ్ళు ఎప్పుడు గుడ వాళ్ళు ని త్య యవ్వనంగా ఉంటూ ఉంటారు, అయితే వాళ్ళు యవ్వనంగా ఉండడానికి, వాళ్ళు ఎక్కువగా ఏం తింటూ ఉంటారో ఏమన్నా ఐడియా ఉందా?
వాళ్ళు ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ ఉన్ను, మంచిగా ఫ్రూట్స్ వెజ్ టేబుల్స్ జ్యూస్ గానీ ఇవే తింటా ఉంటరు అన్నట్టు. ఫాస్ట్ ఫుడ్లు, ఈ ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తినరు. దాని వల్ల వాళ్ళు ఇంకా యంగ్ గా కనబడతరు.
అవునండి అవును, చాలా చక్కగా చెప్పారు. అయితే అదే విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊర్ళల్లో కానీ ఆ అంటే నగరాలు పట్టణాలల్లో ఉన్న పిల్లల్ని చూసుకున్నట్లయితే ఎక్కువగా వాళ్ళు జంక్ ఫుడ్ తీసుకుంటుంటారు, చిన్నప్పటి నుండే వాళ్ళు ఆ జంక్ ఫుడ్ బాగా తీసుకుంటారు, ఎందుకంటే బయట ఫుడ్కు అలవాటు అయి వాళ్లు ఎక్కువగా పిజ్జా, బర్గరు ఇలాంటి ఆయిల్ ఫుడ్ తీసుకోవడం వల్ల, చిన్నప్పటి నుండే అవి తినడం వల్ల వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ అస్తూ ఉంటాయి. కానీ వాళ్ళక్ అసలు ఆ విషయం తెలియదు, ఏదో రుచికరంగా ఉంది అనేసి ఇప్పుడు జంక్ ఫుడ్లు తింటూ ఉంటారండి వాళ్ళు.
అవును మీరు ఎట్లాంటి ఫుడ్ తింటరండి మరి?
ఆ మా విషయానికి వస్తే పొద్దున వచ్చేసి మేము ఇడ్లీ తినడం. మధ్యాహ్నానికి మంచిగా అన్నం వండుకోని రెండు మూడు కర్రీస్ ఆ తింటామండి, రెండు మూడు కర్రీస్ అంటే పప్పు తింటాము, ప పప్పు ఏదన్న ఒక కూరగాయ పెరుగు ఇట్లా రెండు మూడు ఐటమ్స్ తోటి మధ్యాహ్నం తింటాము. నైట్ వచ్చేసి టిఫిన్, ఆ అంటే నైట్ వచ్చేసి మేము రొట్టెలు తింటాము. ఆ రొట్టెలు వచ్చేసి జొన్న రొట్టెలు గానీ, గోధుమ రొట్టెలు గానీ తింటూ ఉంటాము. మరి మీరు ఏ విధంగా భోజనం చేస్తారు? ప్రతి రోజు మీ మీ భోజనం గురించి చెప్పండి?
మేము రోజు పొద్దున ఏదో ఒక టిఫిన్ తింటామండి, ఇడ్లీ కావచ్చు ఇగ దోశ కావచ్ సేదయిన ఒక టిఫిన్, ఇగ మధ్యాహ్నం వచ్చేసి మేము రోజు ఏదో ఒక కూరగాయ, పప్పు పెరుగు, ఏదో ఒక పచ్చడితో పాటు ఇంకా పాపుడాలతో మేము తింటా ఉంటాం అండి రోజు మధ్యాహ్నం ఇగ రాత్రికి వచ్చేసి ఆ రాత్రికి వచ్చేసి కూడా సేమ్ అండి పప్పు ఏదో ఒక కూరగాయ పెరుగు పచ్చడి పాపుడాలు అన్నీ కలుపుకొని తింటామండి
ఓకే ఆహారం గురించి బాగానే చెప్పారు అయితే అదే విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎక్కువగా చాలా మంది ఈవినింగ్ టైమ్ లో ఎక్కడ చూసినా గూడ చపాతి ఎక్కువగా తింటున్నారు ఎందుకంటే ఈ రోజులల్లో వరి వరితో వండిన అన్నం అంటే తేల్ల అన్నం తినడం వల్ల చాలా మందికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు గూడ జొన్న రొట్టెలు గాని గోధుమ రొట్టెలు గాని ఎక్కువగా చేసుకొని తింటార్రూ అయితే గోధుమ రొట్టెలు ఎలా చేస్తారో మీకు ఏమన్నా ఐడియా ఉందా
గోధుమ రొట్టెలు గోధుమ గోద్మాలతోని మెల్లికు పంపు చ్చి అండ్ల నుంచి గోధుమ పిండి తయారు చేసి ఆ పిండితోని మాటర్ కలిపి చపాతీలు తయారు తయారు చేస్తారండి గోధుమలు గోధమ రొట్టెలు తయారు చేస్తారు
అవునా అండి మీరు చపాతీలు చేసే విధానాన్ని చక్కగా చెప్పారు అదేవిధంగా మనము ఎండాకాలం వచ్చింది అనుకోండి ఎక్కువగా మనము జ్యూస్ చేసుకొని తాగుతాం అండి పళ్ళ రసాలని మనం ఎక్కువగా తాగుతూ ఉంటాం ఎందుకంటే మన బాడీ ఎండ వల్ల డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది అందుకోసం అని మనము ఎక్కువగా పళ్ళ రసాలనే తాగుతాము అయితే ఒక రెండు పళ్ళ రసాల గురించి చెప్పండి అంటే జ్యూస్
ఊ ఆ నిమ్మకాయ జ్యూస్ అందులో దాన్ని నిమ్మకాయితో తయారు చేస్తారు అందులో విటమిన్ సి ఎక్కువ ఉంటది ఎప్పుడైనా కానీ ఎండకు గాని వెళ్ళినప్పుడు అలసటగా అనిపించినప్పుడు నిమ్మకాయ జ్యూస్ తాగితే మంచి రిఫ్రెష్మెంట్ వస్తదండి ఇంకోటి ఆ ఇంకోటి గ్రేప్స్ గ్రేప్ జ్యూస్ కూడా చాలా బాగుంటదండి నిజానికి ఎవరు ఎక్కువగా గ్రేప్ జ్యూస్ తాగరు గాని గ్రేబ్ జ్యూస్ కూడా మంచిగా పుల్లగా విటమిన్ సి విటమిన్ ఏ రెండు ఉంటాయండి ఆ జ్యూస్ కూడా తాగితే మంచిగా ఉత్సాహంగా అనిపిస్తది
ఓకే అండి మీరు ఆహారం గురించి చాలా చక్కగా మాట్లాడారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్
ఓకే థ్యాంక్ యూ అండి